హలో
ఆ చెప్పండి
ఇంక ఏమి ఈ టూ డేస్ లో ఐ పి ఎల్ స్టార్ట్ అయితాంది ఏం కతా
ఆ ఉన్నది చానా ఆమ్ అ అదేమి ఆనందక ఆనందకరంగా పెట్టే విషయం అది
మ్మ్ హ్మ్ ఎందుకు మంచిగంతా బెట్టింగ్ లానా
బెట్టింగ్ లని కాదు బా మంచిగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతాండే చూడొచ్చు అనమాట హోరాహోరి గా ఉంటాయి అసలు పీపి ప్యింగ్ లెవెన్స్ ప్రతి ఒక్కటి బాగుంటాయి ప్రతి ఒక్క టీము బా మంచి స్ట్రాంగ్ గా ఉన్నది గట్టి పోటీ ఇస్తుందని అట్ల చూడ్డానికి బాగుంటది
మ్మ్ హ్మ్ ఇప్పుడు మీరు ఐ పీ ఎల్ టీమ్ లనగానే మీకు ఇండియన్ టీమ్ అన్నట్టు గుర్తొస్తార లేకపోతే ఐ పీ ఎల్ టీమ్స్ లాగ చూస్తార దాన్ని
ఆ చానా విదేశాల ప్లేయర్స్ కూడా ఆడుతాంటారా దాంట్లో కలిసి కలిసిపోయి ఆడతారు మ మరి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
అనలే
అందుకని ఇంకా ఐపిఎల్ అంటే ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే ఇంకా అవి ఆ సీజన్ అంతా మొత్తం మొ